నకు వరంగల్ లో కొన్ని ప్రత్యేకమైన ప్లేసులు తెలుసా
ఆ ప్ర ఆ వరంగ లో మనకు చాలా ప్రత్యేకమైన ప్లేసులు ఉన్నాయి అందులో వరంగాల్ కిలా వరంగల అనే ఒకటి ఉంటది థౌసండ్ పిల్లర్స్ ఉంటాయి రామప్ప టెంపుల్ ఉంటది ఇవన్నీ మనకు ప్రాచీనంగా కాకతీయులు కట్టించినవి అందులో నీకు ఏన్నీ దాని గురించి ఎక్కువ అవగాహన ఉంది
నాకు వరంగల్ లో ఎక్కువ అవగాహన ఉందంటే తౌసండ్ పిల్లర్ టెంపుల్ అలాగే నీకు వరంగల్ని ఓరుగాల్ళని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా
వరంగల్లో ఆ ఓరగల్ అనే ప్రాచీనమైన పేరు దాంట్లో ఆ కాకతీయులు మనకు ప్రాచీనమైన గుళ్ళు అనేది ఒకటే రౌతు మీద కట్టినారు అందుకోసం మనకు వరంగల్ అనేది ఓరగల్ అనే పేరుతోనే వచ్చింది
నీకు వరంగల్ ఎన్ని జిల్లాలు ఎన్ని మండలాలు ఉన్నాయ తెలుసా
వరంగల్ లో మనకు పదమూడు మండలాలు నూట తొం తొమ్మిది వందల అరవై మూడు జిల్లా ఊర్లు ఉన్నాయి ఆ మీకు తౌసండ్ పిల్లర్ గురించి టెంపుల్స్ ఐడియా ఉందా
నాకు థౌసండ్ పిల్లర్ టెంపుల్ అందులో అది కాకతీయలు కట్టిల్లు అలాగే ఒక థౌసండ్ పిల్లర్ టెంపుల్ లో నంది కూడా ఉండది అలాగే అది ఒక ఎంజిఎం హాస్పిటల్ పక్కన లొకేషన్ అక్కడ ఉంటది నీకు కు ఇంకా వరంగల్ లో ఏం తెలుసు
నాకు భద్రకాళ టెంపుల్ గురించి ఐడియా ఉంది ఆ భద్రకాళ టెంపుల్ లో మనకు కాళిమాత అనే దేవత ఉంటుంది కాకతీయులో ఒకప్పుడు యుద్ధలు చేసే ముందు గా మొత్తం దర్శించుకొని యుద్ధం చేసేవారంట అనిచేత దానికి భద్రకాళి అనే పేరు వచ్చింది
నీకు ఇంకా ఏం తెలుసు వరంగల్లో అంతేనా మీ యొక్క మండలం పేరు మండలంలో ఎన్ని జిల్లా ఎన్ని గ్రామాల ఉంటాయి
మా మండలం నెక్కొండ మా మండలంలో ఆ తొమ్మిదో నూట ముప్పై ఆరు జిల్లాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు ఊర్లు ఉన్నాయి
నీకు ఇంకా మీ యొక మండలం ఒక పిన్ కోడ్ తెలుసా
మా మండలి యొక్క పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ వన్ టూ ఇంకా మీకు రామప్ప టెంపుల్ గురించి ఐడియా ఉంటే మాకు కొంచెం చెప్పగలరు
మాకు రామప్ప టెంపుల్ అంటే అంత ప్రత్యేకంగా తెలియదు దాని యొక్క రామప్ప టెంపుల్ దగ్గర ఒక పెద్ద చెరువు ఉంటదని తెలుసు
ఆ చెరులో ముసళ్ళు ఆ ఇవన్నీ ఉంటాయని విన్నాను
ఆ అ రమ అప్ప చెరువు అది ఒక పెద్ద చెరువు అది ఇప్పటిది కాదు పాతకాలంలో అది అలాగే రామప్ప కూడా కట్టినది పాతకాలంలో కాకతీయులే వరంగ లో చాలా వరకు కాకతీయులే కట్టారు మీకు వరంగల్ కిల కిలవర బంగాళ ఇదంతా మీకు తెలుసా
అవును కిలావరంగలో మనకు కుష్మహాల అనేది ఉంటది అక్కడ ప్రాచీనమైన కట్టడాలు అన్నిీ ఉంటయి ఇప్పటి కూడా మనకు ప్రాచీనమైన కట్టడాలు గోడలు అవన్నీ అక్కడ స్థాపించి ఉన్నాయి ఇంకా అవి చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి పదమూడువ శతాబ్దంలో కఠిన బాపతి గోడలు అవన్నీ మన వరంగలో మనం చూడగలుగుతాం ఇప్పుడు
మీకు ఇంకా వరంగల్ల్లో మీకు వరంగల్ల్లో రైల్వే స్టేషన్ కూడా ఉంటది తెలుసా వరంగల్ ఆయొక్క రైల్వే స్టేషన్ లో
రైల్వే స్టేషన్ గురించి నాకు కొంచెం తెలీదు మీరు చెప్పగలుగుతారా
వరంగల్ లో అద ఒక పెద్ద వరంగల్ అనేది ఒక పెద్ద జిల్లా అందులో రైల్వే స్టేషన్ దానికొక్క ఉన్న మూడు ప్లాట్ఫామ్లు కూడా ఉంటాయి రైల్వే స్టేషన్ లో అక్కడ అన్ని ట్రైన్స్ ఆగుతాయి మీకు ఇంకా ఏమన్నా తెలుసా వరంగాల్లో ఇంకేమన్న పెద్ద పెద్దా, హాస్పటల్లు అయినా లేదా ఇంకేమైనా తెలిసినయ్ ఉన్నయా?
అవును, వరంగల్ లో మనకు సత్య హాస్పిటల్ అనేది ఒకటి ఇన్నాను. అదీ లెగ్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందంట కదా?
ఆహ వరంగల్ లో ఇంకా, పెద్దగ గవర్నమెంట్ హాస్పటళ్ళు గూడుంటయిగా?
ఎం జి ఎం హాస్పిటల్ అనిగూడ ఇన్నాను, అదీ వాస్తమేనా?
ఆ, వరంగల్ల ప్ పెద్దగా ఎం జి ఎం హాస్పిటలు పెద్దది. ఆ యొక్క హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ కూడ ఇస్తారు. మనకూ ఒక పథకం ఉంటది, అది మన కార్డు ఒక కార్డు ఉంటది, ఆయొక్క కార్డు చూపిస్తే, మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తరు.
అవునా! హా నేను మా తాతాగారికి చుప్ చూసాను అతనికి లెగ్ ఫ్యాక్చర్ అయినప్పుడు, మేము అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక అయి, ఆ ఆరోగ్యశ్రీ కార్డ్ మీద మేము ఫ్రీగా ఆపరేషన్ అవన్నీ చేసుకోవడం జరిగింది.
అవ్ ఆరోగ్యశ్రీ కార్డనేది ఇప్పుడు కాదు, ఎప్పట్లోనో మనకు అది ఇచ్చిండు. ఆ ఒక్క కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకు వరంగల్లే అని కాదు ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయ్న కూడా ఉపయోగపడుతది.
గవర్నమెంట్ హాస్పిటల్నే కాదు, ప్రైవేట్ హాస్పిటళ్ల కూడ ఈ మధ్య కాలంలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా కూడా ఆరోగ్య శ్రీ మనకు నడుస్తుంది.
అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో, దాని వల్ల ఉపయోగిస్తరు అంతే. మీకు ఇంకా, ఈ ఇంకేమన్నా వచ్ రంగల్లో తెలిసినయ్ ఏమున్నయ్?
వరంగల్ల మనకి, ఎస్ ఆర్ కాలేజు కాలేజ్ ఉందంట గదా?
ఆ వరంగల్ల చాలా ఉంటయ్, ఇంటర్ కాలేజీ ఎస్ ఆర్ అనేది కొద్దిగ ఫేమస్. ఆడ ఎస్ ఆర్ యొక్క కాలేజ్ బీటెక్ మరియు యూనివర్సిటీ ఉన్నది. ఇంటర్ కాలేజీలున్నయి. మీకు ఎవరన్తెలిసిన వాల్నారా కాలేజీల?
బీటెక్ కాలేజీ అంటే మనకి ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ అనే ఒకటి కె యూ అనే యూనివర్సిటీ కూడా వరంగల్లో మనకు ఉంది. ఆవు, కాకతీయ యూనివర్సిటీలో చాలా మంద్ ది విద్యార్థులు చేరికై చదువుతున్నారని, అది పదో స్థానం ఉన్నదని కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
అవు కాకతీయ, అది కాకతీయ యనివర్సెట్లనే అద్ పెద్ద కాలేజయిత్ గవర్నమెంట్ కు సంబంధించింది. అదొక బ్రాండ్ అది కకతీయంటే. అందులో సీటు రావాలన్న కూడ చాలా కష్టం, మంచి మార్క్స్ రావాలే, బెస్ట్ ఎంసెట్ ర్యాంక్ రావాలె. అలాగే ఇక్కడ ఒ పెద్ద కిడ్స్ కాలేజ్ గూడుంటది. అది ఒక ప్రైవేటు బి ప్రైవేట్దుంటది, ఆ బీటెక్ కాలేజ్. అందులో కూడా సీటు కొనాలంటే చాలా పైసలయితయి. ఎంసెట్ ర్యాంక్ మంచిగ రావాలి.
ఇప్పుడు మీకు అందులో విద్యార్థులు ఏ దంగంగా పాటిస్తున్నరు క్రీడా రకంల గాని, చదువుల విషయంల గాని వరంగల్లో విద్యార్థులు ఎలా ఉన్నారనేది చెప్పగలరా?
ఇప్పుడు కాకతీయ యూనివర్సిటిలు అంటే, అందులో ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, ప్రతి ఒక్కటి. గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి పాటిస్తరాళ్ళు, గ ఆ ఏంది క్రీడా పోటీల గాని చదువుల పోటీల కాగాని మన ఇప్పుడు సైన్స్ ఫోగ్రామ్స్ అని, ఏవి ఇవైనా బయట క్విజ్ అయినా, ప్రతి ఒక్కటి ఉంటది అందులో.
ఇప్పుడు వరంగల్ని ట్రై సిటీస్ అంటరు. అంటే వరంగల్, హన్మకొండ, కాజిపేట అని. కాజుపేటలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. ఇంకా హన్మకొండ లో మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, డిగ్రీ కాలేజీలు, ఓ కోర్టు ఉందంట. ఇవన్నీ వాస్థమేనా?
వరంగల్ అవు, అది పె వరంగల్లా అనే పెద్ద ఇప్పుడు తెలంగాణ జి తె తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో జిల్లా అంటే, సిటీ అనేది వరంగల్లే వస్తది. ఇప్పుడు వరంగల్లో క భాగం కాజీపేట్ ట అనేది అన్మకొండ అనేద్. ఇప్పుడు వేరు వేరు జిల్లా అయింది గని కాజీపేటనే పెద్ద జంక్షనే. క కాజీపేటలో ఇప్పుడు మనం అక్కడ జంక్షన్ అనేన్దుకంటే ఇప్పుడు రైట్ సైడ్ పోతనేమో ఖమ్మం సైడ్ వస్తది, లెఫ్ట్ సైడ్ పోతె ఢిల్లీ రోడ్. దంటె రోండుంటయ్
ఇప్పుడు వరంగల్ ఆ వరంగల్ అనేది ఉ మనకు తెలంగాణ ఉద్యమంలో చాల పోరాడిర్రంట. తెలంగాణ ఉద్యమం అప్పుడు చా చాన చర్యలు వరంగల్లో తీసుకొని ఉద్యమం స్టార్ట్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు గు తొలి తొలి మెట్టు తీసుకునే వరంగల్ల అని విన్నాను. ఇంకా చాలా మంది వీరులు గూడ వరంగల్ల ఉన్నారు అని తెలిసింది నాకు.
అవును అవును వరంగల్లో వరంగల్లో చాలా పోరాటాలు కూడా జరిగినాయి, వరంగల్లో అప్పుడు అప్పట్లో తెలంగాణా రాకముందుకు ఉద్యమాలు చాలా చేసిలు బస్సులు అంటియడం కానీ ప్రతి ఒక్కటి చాలా చాలా చేసారు. ఇంత ముందు ఇంతక ముందు వరంగల్ అనేది పెద్ద జిల్లా ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఒక్క జిల్లాలు అయ్యేసరికి అందులో చిన్న చిన్న జిల్లాలైనయి
వరంగల్లో ఇప్పుడు ఎన్ని జిల్లాలైనయి ఒక ఆరు జిల్లాలు అయినయని ని నాకు ఇన్ఫ తెలిసింది. ఏమన్న చెప్పగలరా ఏ జిల్లాలవి
ఆ ఆరు జిల్లాలైనయి అందులో ఒకటి మహబూబాబాదు ఇంకొకటి వరంగల్ రూలర్ అనేది ఇప్పుడు అన్మకొండా అంటున్నారు. మల్ల అలాగే వరంగల్ అర్బన్ ఒకటి జంగమ ఒకటి మ్మ్
భూపాలపెల్లి కూడ అందులో
భూపాలపెల్లి జయశంకర్ భూపాలపెల్లి
ఇంక ప్రత్యేకమైన ప్లేస్ లో ఇంకేం తెలుసు మీకు వరంగల్లో?
నాకు వరంగల్లో అంటే ఇప్పుడు కాజీపేట కూడా వరంగాల్ కు సంబంధించిందే. ఇప్పుడు కాజీపేట్ల కూడా చాల ఉన్నాయి ప్లేసెస్, మీకు ఏమైనా తెలిసినవి ఉన్నాయా కాజీపేట్ల
కాజుపేట గురించి మాకు అంత ఐడియా లేదు. కాజుపేటలో ఓన్లీ ఒక రైల్వే స్టేషన్ గురించి అనేది ఐడియా ఉంది మనకు. ఇంక వరంగల్లో మనకు చాలా గుళ్ళు ఉన్నాయ అంట
వరంగల్లో చాలా గుళ్ళున్నాయి అన్నీ ఇప్పటి ఇప్పుడూ కూడ కాదు. అదప్పట్లో కాకతీయాలు కట్టినవే మీ వరంగల్ లో ఇప్పుడు భద్రకాళి టెంపుల్ కూడ ఉంటది. ఆ వరంగల్లో ఇంకా మనకు అ కిల్ కిల మన కిలావరంగాలు ఇంకా చాలా ఉన్నయి.
కాకతీయులు మన వరంగల్ని రూరల్ చేసిరని అని నాకు తెలిసింది. దాంట్లో మెయిన్ గా బాగా రాణించిన రాజు ఎవరు అతని పేరు
రాజు నాకు అంత ఐడియా లేద్ గాని రాణి అయి మన రుద్రమా దేవి రుద్రామాదేవి. మీకు ఏమైనా తెలిసి ఉంటదా?
అవును నేను రుద్రామదేవి గురించి విన్నాను రాణి రుద్రామదేవి చానా అమ్మ పోరాటాలు తీసి, బాగా అమ్ బాగా రాజ్యాన్ని పరిపాలించిందంట ఆమె.
అవును. ఇంక మీక్ కూ ఎవరైనా రాజ్ జులు ఎవరైనా తెలుసా మీకు?
ప్రబుద్ధుడు అని ఉంటాడంట కదా మనకు, మ్ ఈ వరంగల్లో అతను కూడా రూల్ చేసిండని మనకు తెలిసింది, ఇంకా వరంగల్లో చానా ప్రత్యేకమైన రాజులు ఉన్నారు, కట్టడాలు ఉన్నాయి, అయన్నీ వాళ్ళు కట్టించినవే కా దీని వల్ల మనకు వరంగలు చాలా డెవలప్ అయి స్థాపించడం జరిగింది.
వరంగల్లో వరంగల్ అనేది చాలా మంచి జిల్లా కూడా వరంగల్లో ఇప్పుడు ప్రతి ఒక్క నీకు ప్రతి ఒక్క వస్తువు ఏదైనా నీకు వరంగల్నే దొరుకు తయి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మండలాలు అన్నీ గూడ వరంగల్ కే వస్తాయి. నీకు ఇంకా వరం
కా ఆటో నగర్ అనే ఉంది దాంట్లో స్పేర్ పార్ట్స్ ఆటోలు అన్ని రిపేర్ బాగా చేస్ తరంట కదా అక్కడ
ఆ ఆ వరంగల్లో ఇప్పుడు వరంగల్లో ఫేమస్ ఆట్ టోనగరంటే మీకు కావాల్సిన ఒక ఇప్పుడు. బండి యొక్క సమా. లో అయిన, ట్రాక్టర్ యొక్క సమన్లో అయినా. అన్ని సమాన్లు దొరుకుతాయి.
ఆ అవును అందులో మేము గూడా ఒకసారి వారి ఆటోనగర్కెళ్ళి మా ఆటో రిపేర్ ఉంటే చేపించుకున్నాం వాళ్ళు మొత్తం ఆటోని పార్ట్స్ పార్ట్స్ గా డివైజ్ చేసి మళ్ళా ఏద విదిగా వాళ్ళు బిగించడం జరిగింది అక్కడ.
వాళ్ళకు అన్ని అంటే అన్ని పనులు. చ్చు మళ్ళ అందులో ఒకటి అన్ని. స్పేర్ ఫార్ట్స్ అంటే ప్రతి ఒక్క. పార్ట్ వాళ్ళ దగ్గ పా. ట్సూ దొరుకు దొరుకుతాయి. మీకు ఇంకేమన్నా తెలిస సరేలే ఇక టైం.